హలో
హ్ చెప్పు
ఏ ఏం చెత్తనవే
ఏం లే మార్కెట్ కి వెళ్తున్నాం అంటున్నారు మళ్ళీ ఆగిపోతున్నారు
ఉ దోమలయితే గోరంగా ఉన్నాయి అవ్వ హైద్రాబాద్ లొ తిన్నవా
బయటనే కూర్చున్నవ అక్క
ఆ బయటనే కూర్చున్నా హాట్స్పాట్ ఆన్ చేసు కున్న బయట నే కూర్చున్న ఇక
అరే ఇక్కడ ఏదో పెద్ద గోడవ
ఎవలకో మీ ఇంటి సైడ్ వోళ్ళకా మీ బిల్డింగ్ లొనా
అదే అప్పుడు ఈమె నా క్లాస్మేట్ అని ఒక అమ్మాయి చెప్పాను
ఉ ఏమో మరి
అలా
ని ఎందుకో ఏం గొడవనో హ్
నా
ఏంటిదే
ఎంటిదే తిన్నావా అంటున్నా ఆ తిన్నా అప్పుడే హ్ దోమలు ఉన్నవి ఘోరంగా ఉన్నాయి ఎందుకో మరి అవునే తడుగు కొరకుతున్నాయి అ పీకుతానై ఊ
చెప్ ప్పు ఇంకా ఆ ఆ ఏంటిదే ఏమో అన్నావ్ నీ హలో హలో
హలో చెప్పే ఇనిపిస్తుంది ఇనిపిస్తుంది చెప్పు నీ మాట నాకు ఇనిపియ్యట్లే ఇను ఎప్పుడు ఆ ఇప్పుడు వినబడతాంది మాటలన్ని నీకే ఉంటాయి కదా మాట్లాడు అంటున్నా
ఆ చెప్పాలే ఏమున్నాయి అదే యూట్యూబ్ లో ఆమె కడ పైన చచ్చిపోయింది తెలుసా తెలుసు కదా
ఆమె
ఆ ఆమె దయితే ఘోరంగా వత్తానే తెలుసా వీడియోలు ల్ ఏది ఓపెన్ చేసినా ఆమెనే వత్తాంది
య మా బిల్డింగ్లు ఆడాల ఎట్లా కొట్లాడుతు
మీ బిల్డింగ్ లోనే పక్క బిల్డింగ్ లోనా కొట్టుకుంటారానే
అబ్బా దోనలు అయితే ఘోరంగా వీకుతాన్నాయి నాయన సావయితాంది వితోని హలో వినవాడతందా నా మాట నీ మాట నాకు వినిపియట్లేదే ఆ ఇప్పుడు వినబడుతాంది చెప్పు ఇంకా
ఉ వినిపిస్తుందా
ఆ వినపడుతాంది వినబడుతంది ఇప్పుడు హలో హలో హలో నీయమ్మ ఒక సా ఒక దగ్గర కూర్చొని మాట్లాడే వినబడతలే సరిగ్గా ఆ లోల్లి జూత్తనికి పోతనవ ఏంది హలో ఓ పోరి నీ మాటలు ఇనొత్తలేదు ఒక దగ్గర కూర్చొని మాట్లాడు హలో ఇనబడతాందా నీ మాట్లాడేది నువ్వు మాట్లాడేది నాకేమి ఇనబడతలే
నాది విన్పిస్తుందా ఆడ సరిగ్గా రా దు మాట్లా మాటలు ఇన్పియవ్ అందుకే అక్కడ పోన్ పైకి బాగనే అవుతానట్టుంది గా లొల్లి ఏ ముమ్మ తెల్దు
హ్మ్
చల్లగుందా చల్లగుందా మీ దగ్గరా హ్మ్మ్ అందుకని దోమలు బాగ వొత్తన్నాయ్ ఇటు ఎందుకాగ
అంటే అటు పెద్దలుయి
హ్మ్ హు అది వచ్చనెల్లో ఊరెల్ తమాంటున్నారు
ఎందుకో
అదా మా తాతను చూడ్డానికి
హ్మ్ హు ఒక్క రోజు రెండు రోజులే కదా
పోని ఇంకేనే రెండు రోజులు అయితది ఆ మధ్యలో ఒక వారం వారం రోజులు వారం పది రోజులు అనుకో
మొత్తం పది రోజులు పోతవా మొత్తం పది రోజు
ఆ ఏమో ఇంకా పోతం అనే దనింకా సరిగ్గ అనుకోలే
అమ్మ నువ్వు పోతే ఇగ నాక అక్కడ అస్సలు టైం పాస్ అయ్యి అది ఎవరితోన మాట్లాడాలే
ఏమో ఇంకా అంటున్నారంతే వెళ్తామని సరిగ్గా ఏం జొప్పట్లే
ఆ ఎందుకంటే మళ్ళా ఈమె మాట్లాడదు నాతోని నీ నామెతోని మాట్లాడా
ఇంకా ఆమె మ మాట్లాడదు గదా మాట్లా గాంధీకైతే
ఈ
వాటర్ తెచ్చా
ఆ కూల్ వాటర్ తెచ్చే ఆమె మాట్లాడుతది, మళ్ళా ఈ చిన్న బాబు వాళ్ళ మమ్మ ఉంది గదా రోజుకు చిప్స్ తింటడు గదా, వాడు వాళ్ళ మమ్మీ మాట్లాడుతది. ఆ తుర్కబో వాళ్ళున గదా వాళ్ళైతే మస్తు మాట్లాడతారిగ
అవును గాని అంతకు ముందు ఆ పిల్లలు మన జోలికొచ్చేటోళ్ళు గాదు ఇప్పుడు వొస్తున్రు
ఆవిడ్
అవును ఈ ఫస్ట్ ఆమె చేత్తో కొట్టిందా కల కదే కొడుతుంది అవును కూల్ వాటర్ ఆమెన్క నుగొ పట్టు పట్టు మని అప్ అప్పుడెప్ అప్పుడెట్లుంది ఎనకాల ఆమెకి
ఆ ఎవరు మన నాకు ఘోరంగా నవ్వొచ్చింది ఎగురు
ఆ కూల్ వాటరామె
ఆ మస్తు నవ్వొచ్చింది నాగూడా ఈమకై తే ఏముండకు ఈమె దాంట్లో సగమామె కిచ్చినా పోవే
అదన్నారే
ఈ ఈ కూల్ వాటర్ దాంట్లో సగం దీసి మనమ్ బక్క పిల్లకిిచ్చన అయిపో
మ్మ్
ఎందుకంటే ఊకిట్లా ముందుకే నడుత్తది గదా ప్పుడు
అవును ఒక ఒక రొండు మూడు కేజీలు ఏసెస్
ఆ దీనికొక లేదు మిలుగుతాయి బంచిగనే
అయినా అది గట్టిగా తినొచ్చు కదా అప్పుడు లోవ కూల్ వాటర్ ఆమెను గైతది
ఆ అది ఎంత గట్టిగా తిన్నా అట్లనే ఉంటదే మస్తు తింటది అది
అరే మనలా కాదే అది ఎక్కువ కూర కలుపుకొని తింటాది తెలుసా
ఆ మనం స్కూల్ ఉన్నప్పుడు ఎట్ల తింటాండే మన కూర వేసుకుంటాండే ఏ మళ్ళీ ఆమె కూర ఆమె తింటాండే మల్ల అనుష్క ఓ చపాతీలు ఇట్లా తింటుండే అన్ని తింటుండే అయినా కూడా ఆ అయి అయినా కూడా అంత సన్నగ ఉన్నది చూసినావా అది
అలా ఎలా ఉంటారు ఎ ఎంత తిన్న బక్ కదా
ఏమో నే అంత ఎక్కువ తిన్నొల్లే బక్కగా ఉంటారే ఏమి తిన్నొల్లే దొడ్డుగా అయితారు
దాని చూస్తే నాకు కోపం వస్తుంది
నాకు కూడా సర్రు మనీ వస్తాంది దాన్ని చూస్తే అస్సలు దాన్ని చూడనే బుద్ధి అయితలే ఓవరాక్షన్ ఎట్ల ఎంత స్పీడ్ స్పీడ్ గా నడుచుకుంట పోతాంది మన వెనకాల ఓ తను ఆగొచ్చు కదా యూ ముందు
కొంగలా నడుస్
మొత్తం ఎనక చూడు
ఉ
కోటి నట్లు పెట్టినట్టు ఎనకనే చూడు ఆ నీ మాట రే వినిపిస్తున్నాయి కానీ నా మాటలు ఇప్పుడు వినిపిస్తాయి వినపడతన్నాయా నా మాటలు
ఆ ఇన్ పీస్
హలో ఎనక నుంచి ఎడ్లను కొడతారు చూసినావా హై అవును అవును గాని దాన్ని ఎడ్లను ఎనక నుంచి కొడతారు చూసినావా అట్లా కోడ్ తను అట్ల నడుస్తది అది ఈరోజు ఏట్లో ఎంత స్పీడ్ స్పీడ్ ఉరుకుతాంది అసలు మనకి అక్కడ ఉండే లోపే అది ఎక్కడ నో ఉంది
అవును మస్త్ పొగరే
ఉ ఈరోజా ఫైల్లు తీసుకొచ్చినా రాలే డబ్బులు ఇత్తానికి
అవును నేను కూడా తీస్ తీసుకొచ్చిన కదా మళ్లీ రేపు రేపు ఎల్లమేమో
ఎళ్దాం ఏ ఏం ఏం కాదు వెళ్దాం ఎందుకన్ అంటే మళ్ళా రేపు వేరే ఏమి నేర్పిస్తాదో చూద్దాం పాయింట్ నేర్పిస్తా దంటనే
మరి మన గుడి దగ్గరికి వెళ్దాం కద నే
వద్దులే గుడి దగ్గరకి ఏమి వద్దులే ఇక తినేసి వెళ్లిపోదాం
ఆ అప్పుడుకి పెడుతే తినేసి ఏల్లిపోదాం
ఆ పెట్టకపోతే పొయ్యి ఏం కట్ చేసిందో చూసి వాళ్ళ ఎమ్మటే వచ్చేద్దాం
ఆ సరే నాక్ ఒకటి రెండు లోపు పెడతారు అనుకుంటా అన్నదానం
ఆ అయితే ఫోటో దిగి వచ్చేద్దాం తి
ఆ మరి ఫోటో ఒక్కటి దిగొ ఫోటో దిగి తంబేసి వచ్చేద్దాం
కాదు మళ్ళ ఏం ఏం కట్ చేసి ల్లో చూడకపోతే వీళ్ళు మనకు చెప్పరే ఆమె మాట్లాడిన కూడా చెప్పేము ఆమె మాట్లాడదు కాబట్టి చెప్పదు మనకు
కూల్ వాటర్ ఆమెని అడుగుదాం
కూల్ వాటర్ ఆమె కూడా పోదు రేపు పోదు ఎందుకంటే రేపు వాళ్ళ స్కూల్ కాలేజ్ లో ఫేర్వల్ కదా ఆహా కాదు కాదు రేప్
అవునేమో గదా హాలిడే శ్రీరామ నమ్ నవమి ఉమ్